హాయ్ అ
హాయ్
ఏం చేస్తున్నారు నేను మక్క మక్ కింది ఒలుస్తున్నా
అవునా వావ్
హ్మ్ గారెలు గారెలు చేస్తాను
అవునా తీయటీయా
తీయటి వా అంటే కొంచెం ఉళ్ళారిపోయాయి
ఓకే
అయినా కొంచెం మినప్పెప్పేసి నానబెడతాను నానబెట్టి చేస్తా ఈవినింగ్
అవునా నేను ఏం లేదు కూర్చొని ఉన్నా
హ్మ్
హ్మ్ అయిపోయిందా పని
వర్క్ అంటూ అయ్యో ఇందాక నే ఫ్రీ అయ్యాను. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయ్. చాలా మంది చేస్తున్నారు. కాల్ మాట్లాడండి. కాల్ మాట్లా డడండి అనీసి కానీ కాల్ మ మాట్లాడే అంత ఇప్పుడు లేదు ఎనర్జీ
కార్యాల్లా
ఇప్పుడు వరకు వర్కే అయింది మాది
అవును
ఇంక నా కాల్ ని పెండింగ్ లో ఉన్నాయి
ఇంకెన్నున్నయ్
ఇంకా నావి టూ ఉన్నాయ్. రెండు ఉన్నాయ్.
ఆ ఇంకేంటిది కంప్లీట్ అయిపోయింది ఈ టాస్క్
ఏ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది చూడాలి టికా
అవునా
మీవి మీవి
నాయి ఇంకా టెన్ ఉన్నాయి
టేన్ కాల్స్ ఎవరెవరికి చేస్తరంటే ఆ ఎంత మంది మంది చేస్తరు
నేను అంతా నాయి కొన్ని పోయినై కొంతమంది కట్ చేశారు హలో
ఉ కొంతమంది కట్ చేశార
ఆ అది ఆటోమెటిక్ కట్టయి పోతు ఉంది
ఆయితే ఆటోమేటిక్ కటైంది ఓకే నో ప్రాబ్లం
ఉహు
హూ చాలా మంది చాలా మట్టు కట్ట్ అట్లనేయింది
అవునా వచ్చు
చెప్పండి ఏంటీ టిఫిన్ నేను దోశ
దోశా ఓకే
హ
షాపింగ్ అయిపోయిందా మరి
షాపింగ్ ఇంకా కాలేదు
హ
చెయ్యాలిగా మీరిది అయిపెంద
లేదు ఇంకా కాలేదు నాకు మా అత్తమ్మ వాళ్ళు తీసుకొస్తుండ్రు
చెప్పారా
ఆ
చెప్పారా అత్తమవాలు తీసుకొస్తారని
ఆ చెప్ ప్పారు
మ్యారేజ్ కదా మీరు ఎప్పుడు పెట్టుకుంటున్నారు మరి
ఏమో సమ్మర్ తర్వాత
చాలా లాంగ్ టైమ్ అయితుంది కదా సమ్మర్ సమ్మర్ అనుకుంటూ
అవును చనా లాంగ్ టైమ్ ఆవుతుంది కానీ కొంచెం అన్నయ్య పెద్దన్నయ లేరు పెద్దన్నయ వచ్చాక పెట్కుంటం ఉ
ఓకే నైస్ నైస్ ఏ టైన ఒక సారి మ్యారేజ్ ఆఫ్టర్నూన్ లంచ
హు
లంచ మాదిి స్పెషల్ పప్పు టమాటో పప్పు
ఆహా
మ్ సో టమట పప్పు చెస్ టం తింటాకనే ఇందకనే అండి నిన్న ఈవినింగ్ ఏ చెస్ తను టొమాటో పప్పు
అవునా ఇంకా వెళ్ళారా మీ పిల్లలు స్కూల్ కి
పిలు
హలో
వెతార ర వాళ
హలో
హలో కంటిన్యూస్ గా వెళ్తారు తరు ఆ ఆ వినబడు
అవునా
టారు
ఇప్పుడు ఫ్రీ కావచ్చుగా మీరు
ఎక్కడ ఫ్రీ అండి ఇప్పుడు నేను
మీ వాయిస్ సోస్తలేదండి మ్ హుహు ఆ ఓకె
నెట్వర్క్ ఇష్యూ మే బి
అయ్యో ఎందుకలా మరి
ఇంకా మరి తిన్నారా మీరు ఏం టిఫిన్ చేసారు ఈరోజు
నేను ఆ తిన్నా మార్నింగ్ పప్పు ఇంకా అది ఏమంటరు మన కాకరకాయ ఫ్రై చేసి సింది మమ్మీ అదే తిన్నాను
మై ఫేవరెట్ కాకరకాయ అంటే
అవునా రండి మా ఇంటికి మరి
హు
మా ఇంటికి రండి ఫేవరేట్ అయితె
మేము కూడ చేసుకుంటాం వస్తా వస్తా వచ్చినప్పుడు చేయండి
ఆ రండి రండి ఇంకా మరి ఎప్పుడు చేస్తున్నారు షాపింగ్ పండుగది హలో
ఇంకా హలో
హలో
విన్ వినబడుతుందా మీకు
ఆ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది
ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉందండి కొంచెం మా దగ్గర ఓ ఆ కొంచం అలా అయి ప్రాబ్లం అవుతుంది అంతె
అవునా
ఉ
ఊ
ఏంటి మరి మీరు అంత డల్ గా మాట్లా తున్నారు
అవును కొంచం స్టమక్ పెయిన్ అవుతుంది అయితే కుచ్
ఉమ్ అ హెల్త్ ఇష్యూస్ కొంచెం జాగ్రత్త హాస్పి టల్కి వెళ్ళండి మంచి మెడిసిన్స్ తీసుకోండి
ఒకే హాస్పిటల్ అంటే కూడా
హాస్పిటల్ అంటే కూడా నాట్ ఇంట్రెస్టెడా
ఇంజక్షన్స్ అవి ఇవి చెప్తారు మళ్ళ
ఏం కాదు ఇంజక్షన్ వేయించుకోవాలి వేయించుకుంటేనే కదా తగ్గెది
అమో ట్యాబ్లెట్స్ తో తగ్గుతే బాగుంటాది
తగ్గెది ఇంజెక్షన్ తొనే తగ్
అవునా చూద్దాం వెళ్దాం ఈవినింగ్ వారికి సెట్టు కాకపోతే
హలో
హలో
ఉ ఉ
సెట్ కాకపోతే ఈవినింగ్ వరకి వెళ్దాం
ఆ వెళ్ళండి వెళ్ళండి ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి
కెళ్ళింది కొంచెం ఇంట్లో పని చేస్తుంది హ ఇల్లు మొత్తం సదరాలు ఉంది కొంచెం బాలేదు ఎవరైనా వస్తే బాగుండేదనేసి
నేను కూడా నిన్ననే ఒక రూమ్ క్లీన్ చేశాను పండగ వస్తుంది కదా మళ్ళీ పిల్లలకి ఆఫ్ టైమ్ అయితే ఇంకో పిల్లలకి ఆఫ్ టైం అయితే మళ్ళీ కుదరదు అనేసి నిన్న ఒక రూమ్ క్లీన్ చేశాను ఈరోజు చేద్దాంమను కున్నాను కానీ వర్క్ ఎక్కువ ఉండి చేయలేదు రేపు ఒక రూమ్ చేస్తా ఏం ఒక రూము ఇంకో రోజు అలా
అవునా ఇంకా మరి పండుగ రోజు ఎటెల్ళ్తుండ్రు టెల్లల్ ఎల్లాలనుకుంటుందు
ఆ
పండుగరోజు ఎటు వెళ్ళాలనుకుంటు
ఎటు లేదండి ఇగ ఇంట్లోనే ఇంట్లోనే పిల్లల్తో అలా లా అలా ఫ్యామీలీనే పెద్ద గుందిగ దా
అవును
ఊ ఫ్యామిలీ చాలా పెద్దది లోకల్లోనే ఉంటారు నార్మల్ వాళ్ళే వస్తారన్నమాట మా ఇంటికి
ఊ
వాళ్ళే వస్తారు మా ఇంటికి
అవునా అవున ఎవరన్న వస్తే బాగా అనిపిస్తు
మ్మ్ వాళ్ళు వస్తా పోతాంటే బాగా అనిపిస్తుంది వర్క్ ఎక్కువంటే
వర్క్ బాగుంటది అదైతే ఉంది
ఏమో నా వర్క్ గురించి చెప్పొద్దిగ
మ్మ్ బాగుంటది కావచ్చు పిల్లల్ది ఇంట్లో పనీ ఇంకా బయట వాళ్ళొస్తే
మ్మ్ అటు కుకింగ్ ఆ రోజు నమాజ్ ఉంటది.
అవునవును.
ఇంత వర్క్ఉంటదో అసలు
బాగా టైం అవుతది ఇంకా పండుగ రోజు అసలు టైం అస్సలు కుదరదు. కరే ఇంకా
అవును ఏప్ పండగ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి జంపు.
హ్హ్ అవునా
ఎప్పుడెప్పుడో పండగ అయిపోద్దా అని వెయిటింగ్.
అవునా ఇంకా డేస్ టెన్ డేస్ ఎ ఉందిలే.
టెన్ డేసే ఉంది కానీ టెన్ డేస్ తర్వాత అమ్మ మా హస్బెండ్ అంటున్నారు ఇప్పుడే వరకు అమ్మ వాళ్ళ ఇంటికి అని మా హస్బెండ్ అంటున్నారు.
అవునా
ఇం చేద్దాం అలా ఉంది ఇక
కానీ చిన్నపిల్లలు ఉన్న కాడ టైం మంచిగా పిన్నవ్
ఏం లే లేని వాళకి మంచిగానే అని ఉండవన్నె వాళ్ళకి అనిపిస్తది గొడవలు గొడవ ఇంత ఇబ్బంది అవు అ పిల్లలు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాకు తెలుసు చెయని వాళ్ళకి ఏం తెలుస్తది.
అంతేనా
వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తే ముద్దొస్తది. మన పిల్లల్ని మనం చూస్తా ఉంటే కోపం వస్తది. అబ్బాయి ఎంత సతాయిస్తారా అనే
అయ్యో దేవుడా
ఊ అలానమాట
ఉహు మల్లయస్ స్నాక్స్ లో ఏం చేస్తుండ్రు పిల్లల గురించి ఈవినింగ్ ఏం చేస్తారు పిల్లల గురించి
ఇప్పుడు అది అదే కదా ఉ ఏమంటారు మాక్కెళ్ళ వలిచాను. అదులో కొంచెం మినప్పిండి లో వేసి నానబెట్టాను.
వచ్చే
టూ ఓ క్లాక్ అలా త్రీ ఓ క్లాక్ మధ్యలో మిక్సీ బట్టి చేస్తాను గారేలు చేస్తాను.
అవునా
తింటారు ఇష్టంగా తింటారు. అన్నమాట
అవునవున్
ఉ
ఇంకా మరి అయిపోయిందా అది ఉ
ఏంటి ఏమైపోయింది
ఏదో వర్క్ చేస్తుండే కదా అయిపోయిందా మళ్ళి ఆ వర్క్
అయిపోయింది
హ
అయిపోయింది కద తినుడు ఉన్నది ఆకలి అవుతుంది
తిన్ నాక్ అవును అవుతుంది కానీ నేను ఇప్పుడే తిన ఫోర్ వరకి తింటా
ఎందుకు మీరు గిట్లయ్యా అట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు తెలుసా మేడం మీకు
అవునా టే టైమ్